పిస్తుందా అక్క
ఆ వినపడుతుందమ్మా ఏం చేస్తన్నారు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు పండగ
హోళి ఆగ్ఞార అక్క
అ
ఉ ఇక తర్వాత వ ఇంకా పిండి వంటలు ఆ భోజనా చేయడము
ఆ ఇక నేను పొద్దున అంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ కి ఆన్ని ప్రిపేర్ చేసుకున్నా
ఉ
మీ స్పెషల్స్ ఏమేం చేశారు ఫెస్టివల్
అంటే ఇంకా ఓలియాలు, చిత్రాన్నం, అన్నం, పప్పు, రసము. వకాయ ఫ్రై. ఒడియాలు
మీరు అది వ్యాపా పూ తుపచ్చడి ఎలా చేస్తారమ్మా
కొద్దిగా వేరుపూత కొద్దిగా బెల్లము ఇంకా మాడి ముక్కలు కొ కొంచెం చిన్న సైజులో ఒకక్క చింతపండు పులుసు దానికి తగినన్ని కొన్ని నీళ్ళు ఇంకా వేసుకొని కొన్ని పుట్నాల పప్పులుైనా వేసుకోవచ్చు కొంచెము లేదం ఏమో అది వేసుకుంటే వేసి జీడిపప్ప అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు
మాకు వచ్చేసి ఇది చింతపండు రాస్ సము తరువాత వేపపూత్ అది మామిడి కాయి బెల్లము తరువాత క తం ఉప్పు వేసుకుంటే కొంచెం ఇంగు కూడా వేస్తాం. మాది
చెషడ్రుజులు కదా ఆ చెషడ్రుచులు కదా అన్నిీ వేసుకోవాలి ఉప్పు, కారం, పులుపు, ఇంకా అవే అవే ఇంకా స్పెషల్ గానే
ఊహూ గుడికే మన్న వెళ్ళార ఇ రోజు
లేదక్క
హ్మ్ నేను వెళ్ళలేదు టీవీలోనే ఆ రాసిఫలాలు అవి ఇవి చూసాను
నేను వాటిలో చూసామా ఇంకా
అదే అన్నిటికీ రాసులు ఏంటి టంటే ఎలా ఉన్నాయి అంటే వ్యయము ఆ ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉంది
ఆ కా
సో ఆరోగ్యం దృష్ దృష్ట్యా కూడా కొన్ని గ్రహాలు ప్రభావం ఉంది సో దానికి అనుగుణంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
హమ్ మ్మ
ఉ మీరమ్మ పిల్లలు అంతా
ఏం లేరక్క ఏం లేరుక్క పల్లలుం ఏరు అ
ఏం చేస్తున్నారమ్మా జాబ్ ఏమనా చేస్తున్నారా
లే రక్క వే
హ
ఇ ఏమ ఇంట్లో ఉ ఇంకా పని డైలీ పని ఆ పని ఇ పని చేసుకోవాలి కడుపుక్కకోవాలి తినాలి మళ్ళీ చేయాలి
అవును ఇంకా అదే పని ఉంటు దమ్మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ ఒక్కళ్ళున్నా ఇద్దరు
ఒకరు ఇద్దరు ఉన్నా నీకు అది టైమ్ వచ్చినప్పుడే పాస్ట్గా అయిపోతుంది చనా మంది ఉంటే ఆ కొంచెం అన్ని ఫస్ ఫస్ట్గా టయానికి కావాలి నిన్న నిన్ననే చేసినట్టు ఉంట తడి ఒక్కోరుద్దారు ఉంటేనా అంత ఫ్రీగా అనిపిస్తుంది అంత అనిపించదు గార్డెన్
అవును ఆహా గిన్నెలు గిన్నెలు విషయానికి వస్తే కడిగ గిన్నెలు హలో
హ్మ్
కైనా ఇద్దరికైనా గిన్నెలు పడతానే ఉంటాయమ్మా
కానీ ఒకరం మీద్దరం ఉంటే అన్ని ఐటమ్స్ చేసుకోం కదా మనం నచ్చినయే చేసుకుంటం
ఆ ఐటమ్సా ఐటమ్స్ అంటే అడ్జస్టింగ్ ఎగమ్మా ఒకళ్ళిద్దరుంటే
చాలా మంది ఏంటేనా చేయాల్సిందే వస్తది అన్ని ఆ బడ్డ చేసే బడ్డను కడిగే బడను మళ్ళీ
చ అన్నీ ఎక్కువే ఉంటాయి
అన్ని మిన్న మైన్ వస్తాయి
ఏం చేస్తాంలే అని ఉంటది ఒకలిద్దరం ఉంటే
తన వున్నప్పుడు ఫైవ్ మినిట్స్ ముందు పెట్టినా చేసిన ప్రిపేర్ చేసిన అపోతది వచ్చిన తరువాత అయినా ఎంత సేపు ఇద్దరికే కాబట్టి ప్రిపేర్ ఎంత సేపు అయినా చేసుకోవాచ్చు ఫైవ్ మినిట్స్ లో అయిపోతది ఇద్దరికే ఏది కావాలన్నాయి కానీ ఈ ఇట్లా జనాలు ఉంటేనా ఆ జనాలు ఉన్నారంటే నో కొంచెం పాస్ పాస్ చేయాలి అన్ని చేయాలి ఒక ఒక్కరే చేయాలి అన్ని ఏడి చేయాలి అదా ప్రతిది ఇగ చేసుకుంటూ ఉండాలి ఇంకా అది కొంచెం ఫ్రీగ ఉన్నట్ట్ అనిపించింది.
డౌన్ అమ్ బట్ల పని. బట్ల పనీ ఉంటది ఈ పని ఇ పని ఉంటది ఏ. పనికా పని చేస్తా ఉంటే పని వస్తానే ఉంటదిలే మా ఇంట్లో ఉన్న వా.
ఉమ్ ఇ కా దానికి తోడు పిల్లలుంటే ఇంకా. పిల్లలుంటే వాళ్ళన్ జూస్కొని వాళ్ళన్. నేన్ పెతునే రెడీజైన్ అదొకటి మళ్ళి.
అవును పిల్లలంటే పిల్లలేనా అమ్మా పిల్లల పని ఇంకా చెప్పలేము మనికి కంట టినేషన్ ప్రాసెస్.
ఉమ్ మీ ముక్క మరి మీరెలా జేస్. తరు పండగే
ఏముందమ్మా పులిహోరా దద్దోజినం సేమ్యా పాయసమ్ ఇంకదే. పచ్చడి ఇంకదే నేన్ చేసినట్లు అట్లని లిక్విడ్ తోటి చేస్.
ఆ లిక్విడ్ ఉమ్.
ఉమ్ భక్షాలని చేస్తరు మాదిక్కిప్పుడు.
ఆవ్వి ఇంగ భక్ష్యాలన్ ఇక్కడ ఓలియలు అంటారు అక్కడ బక్. ఛాలు అంటారు.
అంతే అమ్మ. మీ అదేలే ప్రాంతాలు వేరైనా గూడా రుచులు సేమ్ గదా ఉమ్.
హోళీ ఆడలేదక్కా అక్కడ. మి సైడు. హోలి హోలీ
హోలీ ఉంటదా అమ్మా ఇప్ రోజు
ఉగాది పండగ రోజే అక్క మడేది మా సైడ్.